స్టార్
హాయ్ సిస్టర్ ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్
ఏం చెయట్లే వంటంతా అయింది పిల్లలు స్కూల్కి పోయారు
హ్మ్
ఇంట్లో ఉన్నాను బట్టలు ఉతకాలి ఇంకా ఏం చేస్తున్నారు
నేను అంతే సేమ్ దోశీ చట్నీ ఆఫ్టర్నూన్ లంచూ అల్ల సందుల్
హ్మ్ అ ఓ ఉప్మా చేశా చట్నీ చేస్నను టిఫిన్ ఇచ్చాను ల లంచుకు రైస్ చేసి పప్పు చేశాను
హ్మ్
లంచ్ బాక్స్ కట్టిచ్చేసానూ బట్టలు ఉతుకుతా ఉన్నాను
ఇంక నాదీ ఏం లేదు ఇంకా వ హ్మ్ ఇంట్లో వన్ వంట్లన్నీ అయిపోయిన్యాయి హ్మ్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఇల్లు కడుతున్నరూ కొంచం అది డిస్ట్ డిస్టబెన్స్ ఎక్కువుందీ
ఆ
హ్మ్ ఆ అవును స్టార్ట్ జేసినారు ఇయా ఈ రోజు నుంచే ఇంకా మొన్న భూమి పూజ్ చేసారు అనమాటా భూం పూజ్ చేసిన తర్వా తా మొన్న థర్స్డే రోజు చేసారు భూమి పూజా భూమి పూజ్ అపోయినాక మళ ఒక ఒక ఫోర్ డేస్ మేస్త్రీ ఏమో అందుబాట్లో ఉండడు అని జెప్పేసీ మండే నుంచి కంటిన్యూగా వర్క్ స్టార్ట్ చేస్తామ అని జెప్పేసీ మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు అనమాటా వర్కూ ఆ హలో
హాయ్ సిస్టార్
హయ్
హ్మ్ ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఉన్నాం సిస్టర్ ఖళీగానే
హ్మ్
మీరేం జేస్తున్నారూ హ్మ్
సరా
ఆ తినేసొచ్చినం మీరూ వ తెల్లో
నువ్ తినపల్లేదా నిన్న సెర్చ్లో ఏం జేస్కున్నవో హలో
నిన్ నిన్న స్పెషలూ చికిన్ జేస్యా ఊ ఊ
ఉమ్మ్ పక్కింటి దెగ్గరా కొంచె చికెన్ దెచ్చుకున్నాన్ సిస్టర్ నేనూ అది టేబుల్ పైన్ పెట్న్యానూ ఆ మహా తల్లి ఏం కుళ్లుకుంటా ఇచ్చిందో ఏమో తెలీదూ
ఆ
వాళ్ళత్తయ్యంగుళ్లుగునిందో ఏమో తెలీదు ఈదులో కూర్చోంనింది అ టేబుల్ పైన్ బెట్టుండాన్ గదా పిల్లి మొత్తం తినేసుండాది
ఆ
నైట్ బిర్యానీ జేస్నాన్ చికెన్ నేనూ సిస్టర్ నేనూ
ఆ
మర్సిపోయినా ఆ పిల్లన్ పిలిచిచ్చే దానికి
ఆ
గమ్మున పడుకొని నిద్ర గూర్శుండానా
ఆ
ఇంగే ఈలే పిల్లకాయలు వచ్చి తినిండారు నైట్ తొమ్మిదిన్నర గుర్తుకొచ్చి లేచి తినేటప్పటికే ఇంకెందుకు లే పిలిచేదని బయటచ్చి చూస్తే ఎవరు లేరు
ఆ
ఇక కొన్ని కొన్ని ఎదురు బూషణాయో అనిపించేసింది
ఫోనీలే గానియండి దాట్లో ఏం ఉండది
ఊమ్ ఆ అమ్మాయి గుడిడా ఏడ రాలేదు సిస్ రూమల్ పోయిందే కానీ వర్ వర్క్ వర్క్ అని వర్క్ లో పడిపో తందే ఉమ్ ఏం సిస్టర్
టీ తాగేరా
ఆ టీ తాగాలి ఇంకా తాగలేదు
ఉమ్మ్
తెల్లారి ఒక రట్రిప్ తాగెండమా
ఉమ్
ఇంకొక ట్రిప్పు తాగాల బట్టలు ఉతుకాల వంట చేయాల ఆ ఇన్గేమ్ సిస్టర్ ఎలా ఉంది ఎలా జరుగుతా ఉంది ఎన్న బిజినెస్ పెట్టిన్నారా
ఆహా బిజినెస్ ఏం లేదు సిస్టర్ జరుగుతాంది అట్లా ఇంట్లో పనులే ప్లాన్ చేస్తా ఉంటాము ఏదైనా చేసుకోవాలి అని అనేసి
ఆ నాకు తెలియదు సిస్టర్ ఆ సరే సిస్టర్
స్కూల్కి ఏం చేస్తున్నారు
పిలోల్లు స్కూల్ కిల్నారు మా ఊర్లో సిరుగు కుట్టి నవు గగాడి నడతాన్నదే
హహ
చెరుకి నరికినం నిన్నే పది మంది కూలళ్ళ వచ్చి ఉంటారు
ఆ
చెరుకు నరకకుండా మొగానికి కడుతా ఉండా సిస్టర్ బాయకాటికి పోవాల
ఏయ్ అదేనా ఏమనవా హలో! ఆ హలో! ఒక నిమిషం అట్లే ఉండండి. ఆ హలో! ఆ సరే నవ్యా హలో హలో
ఆ చెరుకు నరుక్కొనేసి ఇష్టమయ్యాక వస్తారా? చెరుకు పాలు తాగేదానికి.
ఆ వస్తాము
ఆ రెండు లీటర్ బాటల్లో రెండు ఎత్తుకొని రండి.
ఆ
సిస్టర్ రెండు లీటర్ బాటిల్ అన్నా ఐదు లీటర్ క్యాన్ ఎత్కో రా సిస్టర్. చెరకు పాలు పట్టిస్తా. మేము దాంతో చెరుకు అన్నం చేసుకుంటే బాగుంటాది. పాయసం చేసుకుంటే బాగుంటాది. అన్నీ బాగుంటాయి. తాగితే బాగుంటాది. రెండు లీటర్లురిపోదు, ఆ ఐదు లీటర్లు తాండి క్యాను.
ఫ్రెష్ ఫ్రెష్గా ఇస్తారా?
ఆ ఫ్రెష్గా గానుగ ఆడతా ఉన్నాము. ఎనుములు పనిపడతా ఉన్నాము.
మ్ హలో హలో
ఒకే
హలో
చెప్పండి సిస్టర్
ఒక ఫోన్ లో ఇద్దరు మాట్లాడితే కొడతారు. వాళ్ళు కాలు
ఓయ్
పెట్టేయ్ ఈ ఫోన్ పనికిరాదు ఇంకా వేస్ట్ ఇది.